హ హ తిన్నార అడి
ఆ తిన్నా మండి మీరు తిన్నార
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి పిల్లలకి హోంవర్క్ రాపిస్తున్నాను
అవునా
ఏమి ఏం కూర చేసారండి
నే
అ అ
చేేపల కూర చేసినామండి
ఆహా మీకు ఇష్టం అడిచకులు
అవునండి చెప్పలు నాకు ఇష్టం
ఉమ్
పంచం ద డిస్టర్బెన్స్గా ఉంది పక్కకి వస్తుందా అండి
పక్కనే ఉన్నాడి నేను ఇప్పుడు వస్తుందా
ఆహా అ లేే
ఉ చెప్పె
ఉ చెప్పండి ఇంకా విశేషాలు ఇవ్వాలదే డైలీ ఏం రోజంతా ఏం చేసారు
రోజంతా ఏముందండి మార్నింగ్ లేచి పిల్లల్ని చూసుకొని వాళ్ళకి రెడి చేసి స్కూల్ కి పంపించి ఇంట్లో పని అంత చేసుకొని వాళ్ళకి టిఫిన్ చేయడం ముదు ముద్ అంతే అండి ఇప్పుడు తర్వాత పిల్లలకి స్కూల్ నుండి తీసుకరావాలి వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేయ్యాలి ఈవినింగ్ వంట వన్
ఉ కొంచెం బయటికొస్తారా అండి
ఆ చెప్పండి
కొంచెం బయటికొచ్చి మాట్లాడతరా అక్కడ్నుంచి కొంచెం జరిగి
ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారండి
పై వన్మొర్ అవునా అండి
చెప్పండ్
ఇంకా ఏంక్ కూరగాయసిన్నారేసం చేసారండి ఇవాళ హలో
టమాట కూరా
టమాటా కూర ఎట్లా చేస్తారండి ఇయాద్ నా కూర అచ్చే వంట చేస్తారా అండి మీరే చేస్తారా ఇంట్లో ఉ టమాటా కూర ఎట్లా చేసారండి
ఇప్పుడు ఉ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో అవ్ మస్టర్డ్ సీడ్స్ జిలక్ కర ఆవాలు అవన్నీ వేసి
ఉ
ఫ్రై అయిన తర్వాత ఆ కారం అవన్నీ వేయాలండి టమాటోస్ వేసి ఉడికించి
అవునాయ్ అండి
ఆ
ఇంకా ఇంకా ఏం కూరలు వంట చేయడం వొచ్చండి మీకు
చేయడం వచ్చు ఫ్రైడ్ రైస్ చేయడం వచ్ చ్చు
ఉ
నాగు అన్ని చేస్తా అండి
మీకు ఏ నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టమా వెజ్ అంటే ఎక్కువ ఇష్టమా
నాన్ వెజే ఎక్కువ ఇష్టం అండి
అ ఉన్ని నాన్ వెజ్ లో ఏమి ఇష్ట మండి చికెనా మటనా ఫిష్ ఆ ప్రాన్స్ ఆ ఇట్లా
చికెన్ అంటే చాలా ఇష్టం అండి
అయినాడు చికెన్ ఇప్పుడు చే చేయడం వచ్చా అండి మీకు
ఆ
కొంచెం ప్రాసెస్ చెప్తారా మాకు
చికెన్ ఫస్ట్ మీకు ఫ్రై కావాలి అంటే కొంచెం పీస్ కి కారం అవన్నీ పట్టాలంటే ఫస్ట్ మొత్తం మ్యాగినేట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి అందులో మీకు కావాల్సిన ఆనియన్ టమాటో చిల్లీస్ అవి ఏమనా మీకు ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని కొంచెం షాలో ఫ్రై అయిన తర్వాత చికెన్ ఏదైతే మీరు మ్యాగినేట్ చేసుకున్నారో అది అందులో వేసి కర్డ్ అదంతా వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా కుక్ చేస్తే అయ్యిపోద్ది
సేమ్ ఇది ఇది ఫ్రై చేయవచ్చా కర్రీ గూడా చేయవచ్చా అండి ఇట్లా
ఇష్టంమండి ఇది ఫ్రై చేయచ్చు దగ్గరకైతే ఫ్రై అయిపోతది లేదు కొంచెం సూప్ ఉండాలి కర్రీ కావాలి అంటే కొంచెం వాటర్ వేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసి కడఏక్ కో ఏస్తే అయ్యిపోతది
సరేనండి
ఫిష్ చేయడం వస్తాదా
ఉ నాకు వచ్చే అండి ఫిష్ కర్రీ వచ్చు
హ హ
ఇంకా మీకు ఇంకా ఏమి ఇస్తామండి మీకు నగు పండుగలో ఏం పండుగ అంటే ఇష్టం
నాకు బక్రీద అండి ఇష్టం అండి
అవునా బక్రీద్ కి స్పెషల్ ఏం చేస్తారంటే అంటే ఆ రోజు ఏం చేస్తారంండి
బగ్రీదోడు స్పెషల్ అంటే సేమ్యా షీర కుర్మ అంటారు కదా అండి అదే
షీర్ ఖుర్మా ఎలాజే
సీర్ కుడుమా ఫస్ట్ మనము ఒక ఫ్యాన్ అయినా ఏదైనా బౌల్ పెట్టుకొని అ ఆయిల్ వేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి
ఇంకా ఇంకా ఏం చేశారు
ఫ్రై చేసుకొని ఈ సేమ్య ఏదైతే ఉంటందో అది ఫ్రై చేసి పక్కన పెట్టి మళ్ళా, అందులో బా మిల్క్ వేసి బాయిల్ చేయాలి
బాయిల్ చేయాలా అండి
చేసిన తర్వాత ఏ ఏదైతే మనము ఆ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము
హా
సేమ్య డ్రై ఫ్రూట్స్ అవన్నీ అందులో కల్పిస్తే అయిపోతది
దాంట్లో అన్నీ మిక్స్ చేసి పెట్టాలా
చేసి అ మిక్స్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేయాలి
ఫై టెన్ మినిట్స్ కుక్ చేసి చీరకుడా రెడీ అయిపోతుగా
మీకు ఇష్టమా అండి షేర్ కుర్మా అంట ఓ
అవునండి హ ఇ మా బా అనే ఉంటాదండి తినడానికి
మీకు ఏమంట చేయడం అంటే ఇష్టం
నా నాకు ఆడి నాకు ఆలు కర్రీ చేయడం అండి చాలా ఇష్టం అండి
అవును ఎలా చేస్తారో తెలుసా
తెలుస అండి నేను చేస్తాను కదా అంటే ఆలు తీసుకో ఆలుగడ్డలు తీసుకో కకని చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి ఫస్ట్ కట్ చేసి స్కున్నా తరువై వాష్ సిన తర్వాత ఒక పన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వసి అందులో జీలకర్ర ఆవాలు అంత ఉల్లిగడ్డలు వేసి ఈ ఆలు వేసి కొద్దిగా ఫ్రై చేయనియ్యాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంకొచ్చ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి అది ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంత కరివేపాకు మెంతి ఆకు కొత్తిమీర ఆకు వేసి మంచిగా ఫ్రై అయినాక కొంచెం ఏదైనా మసాలా ఉంటే మీకు స్పైసీగా ఇస్టముంటే మసాలాలు వేసి ఇంత కారం వేసి మంచిగా ఫ్రైస్త ఫై అంతే వరకు స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఆ కారం ఆలుూకి తాక అంతా పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి చాలా సింపుల్ అండి ఆ ఆలు కర్రీ చేడం
మీరు చ ఎన్నిసార్లు చేసారండీ మీరు ఎక్కువ టైమ్స్ చేస్తారా
ఏంటండి
ఈ ఆలు కర్రీ అనేది ఎన్ని ఎన్నిసార్లు చేశారు
చాలా సార్లు చేసుకున్నామండి
మీరేం చేశారు ఈ రోజు డేమ్ వత్త
ఏం లేదండి రంజాన్ ఒక పొద్దులు కదా మార్నింగ్ లేతే పొద్దునే వంట చేసి తినేసి ఇల్లు శుభ్రం చేసుకొని
ఉ
ఉ ఇంటి పని వంట పని అంతా చేసేసి మంచిగా నా మార్సులు చేసి
నమాజ్ ఎన్ని టైమ్స్ చేస్తారండి
నమజ ఫైవ్ టైమ్స్ చేస్తామండి
ఉ
ఇంకా మీరేం చేస్తారండి మీరేం చేసారు ఇవాళ
ఈ రోజు మాకేమంత పని ఉంటుదండి అదే పిల్లల్ని చూసుకోవడం ఇంటి పని చేయడం బయటికి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చి వంట చేయడం
అ
అంతే
ఇంకా మీ ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారా అండి అంత డిస్టబెన్స్ డిస్టర్బెన్సే ఉంది
అవునండి చాలా మంది ఉన్నారు మాది జ ఎక్కువ మంది ఉంటాం
అవునా అండి ఇంకా నీకు పండుగలలో ఏ పండుగ ఇష్టమండి
నాకు బక్రీద్ ఇష్టం అండి
అవును చెప్పారు కదా
ఆ ఇందాక చెప్పిన కదా
ఇంకా క్రీడలు ఆడతారా అండి మూవీస్ చూస్తారా అండి మీరు
అవునండి చూస్తాను
ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టమండి మీకు
నాకు అప్పటి కాలంలో చిరంజీవి మూవీస్ అంటే ఇదన్నీ ఇష్టం అండి